హలో
న్నారు
ఏం లేదండి ఊరికినే పని అయిపోయింది తినేసాం అలా ఖాళీ నే ఉన్నాం మీరేం చేస్తున్నారు
అ ఏం చేస్తారండి వాకింగ్ కి ఎలా
ఆ కష్టమ వాకి అం టే అది లేదండి ఇంటి పనులే చేసుకుంటాం కదా మార్నింగ్ లేవాలి వంటలు
హూమ్
పిల్లల బాగుంది ఖచ్చితంగా అండి అన్నింటిని అరేంజ్ చేసకోవాళ్ళు
అవునా లే అన హలో
ఆ చెప్పండి
మీ
హుమ్మ్ చెప్పండి
మీ వాయిస్ బాగుంది
అ పండగల గురించా
మీ వాయిస్ బాగుంది అంటున్నా కక కథం చేయ లో రాారే అ
హలో
ఆ
చెప్పండి సర్ మీరు ఏం చేస్తుాంటారు మీ వర్క్ ఇలా ఉంటుంది రోజు
వర్క్ బానే ఉంటంది మాది
ఇప్పుడు ఇప్పుడున్న రోజులలో కరోనా చేపట్టి రేట్లు బాగా పెరిగిపోయయండి ఏం పని చేకుందామన్నా చాలా ఇబ్బంది అవుతుంటాంన్ మీరండి
మాకు అట్లా ఏముండదండి మ ఫీ ఎప్పుడైనా బా పర్లేదు
మా
ీజస్ కదా మీ
అవునండి
మీరు హౌస్ ఫైఫ్ ఏనా అండి ఏమ
లేదు లేదు అట్లే ఏం లేదండి మేము కాాలగానే అంటాం ఆ చేస్ని అలా ఉంటుంది లే కని ఇగ ఇప్పుడు వ ర్క్ ఈ వర్క్ కంప్లీట్ అయ్యే వరకే వేరే వర్క్ అట్లే ఉంటుంది
ఎం చేస్తాల్
చేస్తాం తర్వాత ఫ్యూచర్ లో ఏమన్నా మంచిదోస్తే కంపల్సరిగా చేస్తా
అవునా ట్రై చెయ్యడి జాబ్ులక్ ఏమన్నా
ఆ ట్రై చేస్తనండి
మ్ తప్పేం లేదుా కదా ట్రై చేస్తే లక్ ఉన్నప్పుడు రావచ్చు కదా
మ్ చేస్తాండి కచ్చితంగా చేస్తా
మ్
మ్
క
ఇంకా మీరేం చేస్తురు సారు గుళ్ళ గిట్లా వెళ్తూ ఉంటే అక్కడ బట్టల గిట్లా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు మరీ కాస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటారండి దేవుడివి కూడా మీరు వెళ్ల్లప్పుడు చూసార ప్పుడ
చూస్తూనే ఉంటాం తీసుకుంటూనే ఉంటాం మేము కాస్ట్ గురించి ఆలోచించాం దేవుంది కాబట్టి తీసుకుంటాం మేము నచ్చతే తీసుకుంటాం అంతె
అవునా అండి
మ్ అవును
క ఏం కరి అండి ఈ వ్వాళ
మాది పప్పు ఆవగాయ నెయ్యి అప్పుడం హ్మ్ పేరు
మీరు ఒకరే వండుతారా వంటలు ఇంట్లో
ఆ
మీరు ఒకరే వండుకు
మా మమ్మీ వండుతది చాలా బాగా వండుతుంది మా మమ్మీ
బాంటాయా అండి వంటులు
చాలా బాగుంటాయి మీ ఇంట్లో బాగుండవాండి
మా ఇంట్లో నేనే వండుతున్నాని అందుకే బాగొవ్
ఓహో అవునా అనుకున్నా
హ్మ్ మీకు చికెన్ అంటే ఇష్టమండి
కాకరకాయ్
అందరికి అదే ఇష్టం ఉంటది కండి మీకు అదే అంటే ఇష్టమ
నాకంటే కాకరకాయ ఇష్టం ఎందుకు చేదు ఉంటది కదా
హ్మ్ హు అయితే మీరు చాలా ఉండాలి ఉండాలి
తీపి ఇష్టం ఉండదు మాకు ఓన్లీ చేదు అంటే నే ఇష్టం
హ్మ్ హు హ్మ్ పెళ్లిళ్లకి వెళ్తే చూస్ సు ఉంటారు కదా బాగా ఖర్చు పెడుతున్నారు కదండి మధన పెళ్ళిలో డబ్బులు పెళ్ళిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అదని ఇదని
అవునండి ఎక్కువ అప్పట్లక్క లేవండి ఇప్పుడు రోజులు అప్పుడు ఏమన్న ఓన్లీ పెళ్లి చేసి పంపించేది ఇప్పుడు అన్ని ఖర్చే కదా
హ్మ్ హు
డీజె గానీ పెళ్లి గానీ గోళ్ళ గానీ ప్రీవెడ్డింగ్ గానీ హ్మ్ కలపించిన భారం అయి పేరు
ఫస్ట్ ఇట్లా పెళ్లిళ్లు ఇట్ల అయితే చూసారా మరి దగ్గరవి
ఆ
మీ రిలేటివ్స్ పెళ్లిళ్లుకిట్లయితే చూసారా మీరు
ఆ చూస్తా ఉంటామండి
హ్మ్ వెళ్తారా అయితే పెళ్లిళ్లకి
వెళ్తనే ఉంటం బాగా
ఈ మధ్యన బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు పెళ్లిళ్లకి
అవునండి
హ్మ్ బయట పెళ్ళి చేసేటోలు బయటి వాళ్ళు అంద అప్పుడంటే ఏదో నా అ అప్పట్లో ఎనికిట్ల తొందరగా పెళ్లిళ్లు అయిపోయేది కొంచం మంచిగా వేసేది అప్పుడు ఇప్పుడు వీళ్ళంతా హంగమాహంగమ ఏమో అని డబ్బులన్ని వేసచేస్కుంటా ఏదదో ఎస్తున్నారు ట్రెడిషనల్ వేర్ బట్టలు కూడా వేసుకోట్లేరు మన కల్చర్ చాలా బాగుంటది మన కల్చర్ తగ్గట్టు బిహేవ్ చేయరండి ఎవరు
అలా ఏం లేదండి నిన్న మనం తీసుకొచ్చి
హ్మ్ ఫ్యాన్ వేసుకుంన్నారండి మీరు
జీవితంలో ఒకేసారి వస్తది కాబట్టి మం మంచిగా చేసుకోవాలి బాగా చేసుకోవాలి హుందాగా చేసుకోవాలని వాళ్ళు అనుకుంటరు
ఉహు
మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదుగా చేసుకునేది కాదు గా
హు అంతేనండి కొంతమంది పెళ్లిలు అవును కొంతమంది పెళ్ళి అట్లే బా గ్రాండ్ గా చేసుకుంటారు డబ్బులు కర్ పెట్టుకొని ఏ కొంతమంది ఏదో ఆడంబరాలగా చేస్తారు కనీసం ఆల్బమ్లు కూడా తీసుకోరండి చూపులకే పెళ్లిళ్లు అవి
ఏమో అండి నీ మ పెళ్లి గుల్లే చేేసుకున్న రూపాయి ఖర్చు కూడా కట్నం కూడా తీసుకోలేదు రూపాయి ఖర్చు పెట్టలేదు అని
అవున అండి మీరు చాలా గొప్ప లండి కట్నం కూడా తీసుకోలేదంటే చాలా గ్రేట్ అండి ఆదర్శవంతులు అండి ఇట్లా అంటోళ్లే అనుకుంటాండి
ఉ తీసుకోలే వాళ్లు బీదొళ్ళు అవును అండి అమ్మాయి చాలా లక్కీ అనుకుంటాను ఆవు అమ్మాయి లక్కీ నేను దొరుకు అవును నేను దొరికాను గదా
అదే అర్థమయిపోతుంది అర్థమయిపోతుంది అండి చాలా హ్యాపీగా ఉంటది కావచ్చు మీతోనే
హు
గ్రేట్ అండి మీరు ఎంతైనా అమ్మ ఓకే ఓకే మీరు చాలా గ్రేట్ అండి అంత ఈ రోజులలో కట్నం తిసుకోకుండా ఎందుకండీ అట్ల మాట్లాడుతున్నారు మీ ఆవిడ మంచిగా చూసుకో దా మిమ్మల్ని
గయ్యాళి సూర్యకాంతం
అయ్యో అయినా మీరు బానే భరిస్తారండి గ్రేట్ అండి అసలు మీరు అంత రాక్షసిని కూడా మీరు భరించుతున్నారంటే
మెడ మెడకు చుట్టుకున్న డోలాట పోదాట అసలే
మీరు చాలా గ్రేట్ అండి అసలు అయితే అంత కష్టంలో కూడా మీరు ఆమె గురించి ఇంత గొప్ప చెప్పుకు దా అసలు బా అంత బాగా చూసుకుంటాలంటే మళ్ళా రూపాయి కట్నం తెచ్చుకోకుండా మళ్ళీ మీరే పెళ్లి చేసుకొని గ్రేట్ అండి మీరు అసలు ఒక్క మాట అనకొండ మీరు అసలు ఏ ఉంటారండి అసలు ఈ రోజులలో అబ్బాయిలు వేధించటంలనే చూసాను అమ్మాయిలను కానీ మీరు గ్రేట్ అండి
మంక ఎదురు కా ఎదురు ఎదురు పెట్టి చేసుకున్నాము అండి గోల్డ్ గిట్ల పెట్టి లేదు యావరేజ్
అవును రోజ్ అండి పాపం అందుకే అమ్మాయిని అట్ల చేసుకున్నారు
అంటే ఒకరేసారి మళ్ళీ అమ్మాయి మనసు పెళ్లి చేసుకున్నామని అంతే
అయ్యో అవునా అండి
ఎవర్ ఎవరు
ఆ మీరు గాని మీ అమ్మాయి గాని చదువుకున్నారు
నాది బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తున్న
పర్లేదండి మీరు బాగా ఆలోచిస్తారు స
పర్లేదండి మీరు
ఏదో అండి ఉన్నంతల చదురుకుంటాం
గ్రేట్నే వర
ఆ చెప్పండి ఇంకా
ఏగలేదండి మనదిరు రోజు ఇదే వర్క్ జరుగుతూ ఉంటుంది అ ఇ ఉంటంది నార్మల్గా
అఓ అ ఇప్పుడు పడుగ వస్తుంది కదా ఉగాది ఏం చేస్తున్నారు ప్రిపరేషన్ పచ్చడి ఇట్లా ఏమైనా చేస్తారా టెంపుల్కి వెళ్తారా పిండి వంటకాలు ఏమనా చేస్తున్నారా
పండుగ రోజు స్పెషల్స్ ఉంటాయండి అంతే ఇక ఇక పండగంటే అందరికి ప అండగా మేము మాత్రం అంటేగా అంకితం ఆ రోజు అన్ని చేయాలి కదం
పన్న చేయాలన్న ఉమ్మడి కుటుబ అన్న మీది
ఆ లేదండి చాలా పెద్ద కుటుంబం
ని కూడా గది ఇప్పండి
అవునా అండి అమిషం తెలీదు నాకు అర్థం కాలేనండి సారీ
మీరు ఇంగ్లీష్ లో చెప్పారు క నువను చెప్పాను
థ్యాంక్స్